హలో నమస్కారం అండి
ఆ నమస్తె ఇనిపిస్తాందా నేను మాట్లాడేది
ఆ వినిపిస్తా ఉందండి నా వాయిస్ వినిపిస్తా ఉందా
ఆ విన్పిస్తుందండి చెప్పండి
బాగున్నారా
అవునఅండి మీరు ఎలా ఉన్నారు
సూపర్గా ఉన్నామండి
ఆ ఏం చె‍సావ్
అవును ఏం చేయలేదండి ఖాలిగా ఉన్నాం ఈ రోజు ఈ రోజు ఏమి కొంచెం ఈవినింగ్ వరకు ఫుల్ బిజీగా ఉంటిమి ఈవినింగ్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యామండి మీరు
ఓకే మేము ఖాళీయే అండి
ఓకే ఓకే అండి
ఆ అని చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలం
ఆ నీవా అండి ఈరోజు మనం ఏమంటరు సమాజంలో అమ్మాయిలు మరియు అబ్బాయిలు తేడా అని చూస్తా ఉంటారు కదా అండి వ్యత్యాసం అనేది చూపిస్త ఉంటారు గ ఆ జెండర్ డిస్క్రిమిషన్ ఎస్ జెండర్ డిస్కిమేనేషన్ గురించి కొంచెం చర్చించుకుందామ అండి
ఆ ఓకే అండి చెప్పండి మీకు ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి
నాకి అంటే నా విషయంలో అంటే ఏమి కాలేదు సమాజంలో చూస్ స్తా ఉంటా అంటానండి ఇలా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది
ఓకే అంటే మీరు ఇంతవరకు ఎ ట్లాంటి డిస్క్రిమినేషన్ ని చూసారండి మీ దగ్గర్లో ఏమైనా మీ చుట్టుపక్కల గాని
మా చుట్టుపక్కల వచ్చి ఇప్పుడు పిల్లల్ని తక్కువ క్యాస్ట్ లో ఉంటారు కదా వాళ్ళని కొన్ని కొంతమంది పిల్లల్ని అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపించడం అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్స్ పంపించడం మ్ ఒకవేళ ఇంకా అయితే ఆ ఇట్లా ఏమంటారంటే కొన్ని ఆ అబ్బాయిల్ని ఒక్కటే స్కూల్ కి పంపించి అమ్మాయిల్ని ఇంటి దగ్గర పెట్టుకొని మ్ వాళ్ళ కా అంటే ఇప్పుడు చిన్న చిన్న కులస్థులూ ఇంకొరు కిందికెళ్ళి వర్క్ చేస్తా ఉంటాంటారు కదా అలాంటి వర్క్స్ కి పిలుచుకొని వెళ్ళడం అమ్మాయిల్ని చదివించుకోకుండా ఏదో రకంగా మనకు ఉపయోగపడతది కదా అనేటివి చేస్తా ఉంటాంటారండి నేను చూసిన దాంట్లో మరీ నెక్స్ట్ ఇట్లా గవర్నమెంట్ ని లేకపోతే ప్రైవేట్ సెక్టర్ లో గాని హై ప్రియారిటీ ఫర్ బాయ్స్ ఒకటే ఉంటాదనమాట అమ్మాయిలకనేది తక్కువ ఉంటాది ప్రయారిటీ
కాస్ట్ ఫీలింగ్ ఇంకా ఉందా అండి ఈ జనరేషన్ లో కూడా కాస్ట్ ఫీలింగ్ ఉందా ఇంకా
ఆ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉందండి అసలు మనం చూస్తా ఉన్నాం కదా క్యాస్ట్ స్ట్ ఫీలింగు తో ప్రేమ పెళ్లిళ్లు జరుగుతా ఉంటే కొంతమంది చంపడాలు నరకడాలు అన్నీ చేస్త ఉంటాంటారు కదా మీరు చూడ్డం లేదు
ఆ లే మా సైడ్ ఏం పెద్దగా జరగవండి అంటే ఈ మధ్య పేరేంట్స్ ఎట్ల చేసినార అంటే తప్పదింగ ఎవరిని లవ్ చేసినా వాళ్ళు ఒప్పుకోల్సిందే లేదంటే వెళ్ళిపోతారు అ న్నా స్టేజ్ కి వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎవరిని లవ్ చేస్తామన్న కూ డా మాక్స్ ఆ ఒప్పుకుంటున్నారు వాళ్ళె దగ్గరుండి పెళ్లిళ్లు చేసు స్తున్నారు
ఓకే
ఆ
ఓకే అండి అంటే ఇప్పుడు అమ్మాయిల కి అమ్మాయిలకి ఇప్పుడు ఏమం టారండీ ఫండమెంటల్ రైట్ అనేది ఈ నడమల్ల ఇస్తా ఉన్నారండి ఇంతకు ముందు లేకపోయింది కదా ప్రతొక్క విషయాల్లో కూడా ఔనండి అలాంటి మీరేమన్న చూసారా
ఆ అంటే నేను ఈ మధ్యైతే చాలా తక్కువండి ఏ పల్లెటూరు ఊళ్ళలో అట్లైతే జెండర్ వైస్ బాగా ఉంటాది ఈ ఈ జెన్రేష జంగ్లో జెండర్ బయాజ్స్ డిస్క్రిమినేషనుంటే అసలు బతకలేమండి ఎందుకం టరా జెండర్ బాయాస్ అంటే అప్పుడు అమ్మాయిలు పని చేయకూడదు ఓన్లీ అబ్బాయిలే చేయాలి ఈ జన్రేషన్ లో ఓన్లీ అబ్బాయిలు మాత్రమే పని చేష్నారనుకోండి అప్పుడు దేనికి తరంరాలే ఇళ్ళు ఇళ్ళనేది అసల ఆ కనీసం మన రోజువారీ ఖర్చులుంటై కదా వాటి కోసం కూడా ఒకరి సాల్రీ సరిపోదు మధ్య ఇంకా పిల్లలు అట్లుంటే వాళ్ళ స్కూల్ ఫీజేసే
ఇడ్లీ
చ్చులేమీ ఇంకా ఒక ఇంటిని రన్ చేయాలంటే ఒక జాబ్ చేస్తుం అంటే వాళ్ళ ఎర్నింగ్స్ అంతా సరిపోవండి ఇప్పుడు ఈ జన్రేషన్ లో
పీపుల్ ఔనండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అలా లేర్లేండి కొంతమందిలోనే మేమొకటే పని చేస్తే చాలు అని ఔను
పల్లెటూర్లుంటై కదండి అవైతే మేబీ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చేమో
ఔనండి అవునవును
పేరెంట్స్ కూడా మా అమ్మాయి కూడా ఇండిపెండెంట్గా ఉండాలి ఎవరి మీద డిపెండ్ అయ్యుండకూడదు అని చెప్పని ఆలోచిస్తున్నారు కదా చాలా వరకి అదొక అడ్వాంటేజ్ అండి
ఔనండి
ఉ
ఔనండి అది అంటే నేను ఇలాంటివన్నీ విలేజెస్లో ఎక్కువ చూస్తా ఉంటా ఉంటానండి విలేజెస్ లోనూ మరి గవర్నమెంట్ టర్స్ లో ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తా ఉంటా ఉంటాను మరి నెక్స్ట్ రిజర్వేషన్స్ ట్లో కూడా ఎక్కువ చూస్తా ఉంటాంటారు రిజర్వేషన్స్ లో ఒచ్చి అమ్మాయిలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారులేండి
ఆ ఔను రిజర్వేషన్ ఉంటది కొంచెం పర్సెంట్ అంటే వాళ్ళు కూడా అబ్బాయిల్తో పాటు ఈ క్వల్ గా ఉండాలి అని చెప్పని ఆ రిజర్వేషన్ కూడా అండి అం తే అంతేగాని అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప కాదు అట్లేం లేదు ఎవరొవరి ఫీల్డ్స్ లో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ప్రెజరుంటది వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటై అందరూ ఈక్వలే అండి అమ్మాయి గొప్ప కాదు అబ్బాయి గొప్ప కాదు ఇద్దరు గొప్పనే ఆ ఇద్దర్ కల్సి లేకపోతే ఏవి జరగవు కదండి ఏ వక్స్ కూడా ఆ
పూర్వకాలంలో మనం ఔనండి పూర్వకాలంలో మనం చూస్తా ఉంటాంటం గదండి అస్సలూ ఆ అమ్మాయిల్ని ఇం ట్లోంచి బైటికి పంపించే వాళ్ళు కాదు
ఉ ఉ ఔను అవైతే నిజమే అండి
అమ్మాయిల్ని ఎక్కువ ఇంట్లో నుంచి బయటికి పంపించే వాళ్ళు కాదు చదువు ఏం అవసరం లే అమ్మాయిలకి ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యత ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకుంటే చాలు అనే థాట్ ప్రాసెస్ లో వాళ్ళు పెద్దలు ఉండే వాళ్ళు అనమాట
అవును ఇప్పుడు ఆ
జెండర్ బయస్ అనేది ఎక్కడనా కాగానీ ఏ ప్లేసెస్ లోన ని
చేయలేదండి నేనైతే ఎప్పుడు చేయలేదు చేసే వాళ్ళ న చూసిన కూడా నాకేం నచ్చారు వాళ్ళ పెద్దగా నా వరక వస్తే నేను మాట్లాడగలను హ హా హా ఇప్పుడు చాలా రేర్లేండి అన్నీ ఓల్డ్ జనరేషన్స్ లో అయితే ఆ తాత తాతయ్య అమ్మమ్మల కాలం వాళ్ళ ముందు జనరేషన్స్ ఇప్పుడు తాత అదే అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు కూడా వెకోవాల మీ బతుకు మీరు బతకాలనే చెప్తారు అమ్మాయిలకి కూడా
అవునండి
ఆ ఒకరి ఒకరి పైన అదరపడకండి అట్లనే చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు జనరేషన్ తో పాటు
అవునండి
హమ్
అవునండి అంటే ఇప్పుడు సమాజంలో జరుగు న్న మార్పులు చాలా మంది ఎక్కువ ఆడపిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తున్నారండి చాలా వరకు ఆడపిల్లలే మెయిన్లీ మనకు అబ్బాయిలు ఏమి కానీ అబ్బాయిలు మనకేమి ఏమి అంటే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
అమ్మాయి అబ్బాయి అనే తడలు లేకుండా వెళ్ళిపోతా ఉందండి ఇప్పుడు జనరేషన్ కి ప్రెజెంట్ జనరేషన్ లో అమ్మాయి పుడితేనే చాలులే మనకు మంచిగా ఉంటుది మంచిగా చూసుకుంటాది మంచిగా సంపాదిస్తది అమ్మాయిలకి ఎక్కువ డిసిషన్ మేకింగ్ గ్ అనేటి క్యాపబిలిటీస్ ఉంటాయి కదా ఏదైనా కానీ కరెక్ట్ తీసుకుండే మంచిగా ఉంటది అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారండి తల్లిదండ్రులు
ఆ అది కూడా ఒక ఎందుకు మంచిదే కదండి ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తే దాంట్లో దాని వల్ల కూడా అ
అవునండి
హ్
అవునండి అవునవును అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చూస్తా ఉన్నాం కదండి ఏ ఫీల్డ్ లో అని ఏ రంగంలో అయినా కాని
వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటది అంతే అండి అబ్బాయిలే అంటే ఆ అబ్బాయిలు అయితే వద్దు మాకు అమ్మాయిలు కావల్ల అమ్మాయిలు వద్దు అ అబ్బాయిలేగ అల్లా అది వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటది అంటే ఆ మీరు ఎట్లుంటార ఎట్లుంటున్నారు అంటే ఇప్పుడు అబ్బా అమ్మాయిలు అయితేనే మేల్లే అబ్బాయిలు అయి చూడరు ఆ ఓల్డ్ అయి తర్వాత అట్లా అని చెప్పి ఓల్టేజ్ వచ్చిన తర్వాత అట్లా అనుకుంటుంటారు కదా కొంతమంది అది కూడా ఇప్పుడు కొంతమంది జెంట్స్ చూసేటోళ్ళు ఉన్న అప్ బ్బాయిలు చూసేటళ్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ని అమ్మాయిలు చూసేటోళ్లు ఉన్నారు అమ్మాయిలు చూడని వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు చూడని వాళ్ళు ఉన్నారు అంతే అది వా వాళ్ళ ఆలోచన విదాన్ని బట్టి ఉంటది అంతే మా అమ్మ మా నాన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చేసిన శాక్రిఫైజెస్ అన్ని గుర్తు పెట్టుకుంటే ఏ అమ్మాయినా చూస్తది ఏ అబ్బాయినా చూస్తది అమ్మాయి పెళ్లైన తర్వాత అమ్మ నాన్నని చూడకూడదు అన్న రూల్ ఏం లేదు కదండి ఎక్కడ
అవును అండి
ఆ అమ్మా ఆ అబ్బాయి ఇట్లా పెంచుంటారు అమ్మాయిల్ని అమ్మాయిని కూడా అంతే పెంచుంటారు
సంగంలో అయినా కూడా అవును అండి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలోను మనం చూస్తా ఉన్నాం కదండి ఆ ప్రతోక్క రంగంలోనూ మనం ఎప్పుడు చూస్త చూస్తా ఉన్నాం కదా అమ్మాయిలు ఎక్కువ పోటీ ఇస్తా ఉన్నారండి అబ్బాయిల్కి అంటే ప్రతోక్క అంటే ఇప్పుడు ఐఏఎస్ కానీ ఇంజనీయర్స్ కాగానీ డాక్టర్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ టాప్ పొజిషన్లో ఉన్నారండి
అవునవును అది గుడా ఒకందు మంచిదే లెండి అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడకుండా ఆ
అవునండి
ఆహ్ ఉండి
ఉహ్ అవునండి ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు అమ్మాయిలు బా అమ్మాయిల్ని బాగా చదివిస్తే ఆ అమ్మాయిల్ని ఇప్పుడు బాగా చదివిస్ దే ఒక సైడు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాదండి పిళ్ళై అంత వరకు ఓహ్ మరీ పెళ్లి చేస్కొని ఏళ్తే అక్కడ అత్తగారింటికి కూడా మంచిగా హెల్ప్ అవుతాదండి ప్రతోక్క దాంట్లోనూ ఆ వాళ్ళ ఇంప్రూమెంట్స్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ బాగుంటాదండి ప్రతోక్క దాంట్లోను ను ఆ మీరు కూడా ఇలాంటివి చూసింటారు కదా మీరు ఎడ్యుకేటెడే అండి మీరు కూడా మీరు ఇప్పుడు మంచిగా చదువు కొన్ని జాబ్ చేస్తా ఉంటండారు మీకు పెళ్లి చేసి పంపిస్తే మీ అత్తగారికి ఉపయోగపడ్తది మీ నాన్నగారికి కీ ఉపయోగపడుతది
ఆ అంతే గదండి మరి కొంతమంది ఉంటారు కదా మెటర్నిటీ అంటే ఆ పాటర్నిటీని ఒదిలేయాలి మే మోటర్నిటినే పట్టుకోవాలి పెళ్ళైన తర్వాత అన్నట్టు అదేట్లా కుదురతది అబ్బాయితో ఈక్వల్ గానే అమ్మాయిని కూడా పెంచుంటారంటే అబ్బాయికి పేరెంట్స్ మీద ఎన్ని రెస్పాన్సిబిల్టీ స్ ఉంటాయే అమ్మాయికి కూడా వాళ్ళ పేరెంట్స్ పైన అన్ని రెస్పాన్సిబిల్టీస్ ఉంటాయ్ కదా అట్లా అని చెప్పి పెళ్ళైన తర్వాత లేదు అ అత్త వాళ్ళని వేడోళ్ళ అమ్మ వాళ్ళని చూడకూదంటే ఎట్లా కుదుర్తది
అవునండి
ఆహా
అంటే ఇప్పుడు సమాజంలో కూడా ఆ అంటె ఇ కో ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి అవునండి సమాజంలో కూడ మంచి కో ఎడ్యుకేషన్ ఉండాళ్ళేండి కో ఎడ్యుకేషన్ ఉన్ టే వాళ్ళగ్గుడా
హ్మ్
అవునండి చదువుతో పాటు రెస్పెక్ట్ టు టీమ్ వర్క్ నేర్చుకుంటా ఉంటాంటరు కాబట్టి మంచిగా గుడ్ ఎన్వైమెంట్ ఉంటాదండి
స్కూల్లో ఓన్లీ స్టడీసు ఎప్పుడు స్టడీ స్టడీస్ జే కాకుండా మారల్ వాల్యూస్, ఎతిక్స్ ఇవి నేర్పిస్తా ఉంటే ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ అనే సబ్జెక్ట్ గూడా ఒకటి పెడ్తే చదువుతో తో వాళ్ళకి ఎట్లుండాలి బయట ఎట్ల బిహేవ్ జేయాలి పెద్దవాళ్ళత్ తొ ఎట్ల బిహేవ్ జేయాలనేది తెలుస్తది అంతేగాని ఇప్పుడు కార్పొరేట్ ఉన్న దాన్లో వాళ్ళు ఏం జేస్తున్నారు ఎప్పుడు చదవాలి చదవాలి చదవాలనే పిల్లల్ని చదువు పైనే రుద్దుతున్నారు ఓకే అండి సరే అండి మరి
అవునండి అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఈక్వల్ అనీ సమ్ పెంచాలండి
ఆ అంతే ఇద్దరిక్